మీ వాయిస్ వినిపిస్తలేదు
వస్తుందండి మీ వాయిస్ నాకు
తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఉమ్ చిన్నదే అండి
ఏం కూర అండి
ఈరోజు మాది చికెన్ బిర్యానీ అండి
అవునా అండి ఇవాళ ఏం స్పెషల్ అండి చికెన్ బిర్యానీ తెచ్
తిని చాలా రోజులు అయితాంది తినబ్ అని జెప్పేసి చేసుకున్నాను
ఎట్లా ఆర్డర్ పెట్టుకున్నారా లేదంటే వెళ్లి తిస్
తీసుకున్నామండి ఇంట్లనే
అవునా టేస్ట్ ఎలా ఉందండి
బ్వాందండి
ఆ ఎంత పడ్డది అండి బిర్యానీ
మా మమ్మీకి దెలుసండి మా మమ్మీ జూస్ తిను
అవునా ఇంట్లో ఏం కర్రీస్ ప్రిపేర్ చేయలే
చికెనె దీ చాలా రోజులు అయిపోయింది మమ్మీ చి జ అంట తీసుకు
అట్లనా అవు
రేపు ఎట్లాగో ఫెస్టివల్ కదా అండి ఆ తినమండి
రేపు ఎటన్న ప్లాను ఉందా అండి
రేపు గుడికి వెళ్తామండి మా ఇక్కడ ఊర్లో పెళ్లి బాగా చేస్తారు రాములవారిది ఇగ మామ్మి గుడి దిస్ ఆడ పప్పు పెడతరు కదా పప్పులు బెల్లంమ్స్ మజూ
ఆ అండి మీరు ఎప్పుడైనా అంగడి బల్లో పప్పు చారు తిన్నారా అండి
ఆ తిన్నానండి మా అమ్మమ్మ ఇంటి కాడ మా అమ్మ వాళ్లు పంపేవారు చిన్నగ ఉన్నప్పుడు పోయేది నేను అమ్మ వాళ్ళు బడికి ఏమైనా హాలిడేస్ వత్తే అమ్మొళ్లు టి పోయేది బడిఅంగన్ బడి పొయ్యి నేను కూడా కూస్సొని ఎగ్గు ఎగ్గును పప్పుదన్నం దినేసి వచ్చేది
మీరు చిన్నపిల్లలు అండి
అప్పుడు ఆప్పును చిన్న పిల్లను నేను థర్డ్ క్లాస్ సెకండ్ క్లాసో ఉంటా అనుకోని
హ్ హు అవున అండి. నేను కూడా ట్రై చేసనండి బాగుంటందండి. పప్పుచార్ అది కొంచెం లిక్విడ్ ఫామ్ లోనే ఉంటది. కానీ బాగుంటదండి.
చేస్తే బాగుంటంది. మా మా పిన్నీ వాళ్ళది కూడా అంగడిబడి మెస్ స్టోర్ ఉంటది. నాకు పంపిస్తది. పల్లి పట్టిలు ఎగ్స్ కాని ఎగ్స్ పంపదిలే గాని పాలు పల్లి వట్టిదే పప్పు వంపుతది.
ఓహో ఏమన్నా షాపింగ్ చేసారా
లేదు కొంచెం బడ్జెట్ రక్ష బంధానికి ఇన్ వెస్ట్ చేయలేదు.
అవునా అండి అయ్యో
వాళ్ళు ఇగా ఇప్పుడు ఇప్పుడు నా బర్త్ డే వస్తుంది. ఒక టూ మంత్స్ లో అప్పుడు వస్తువులు చేస్తామాని చూస్తున్న
ఓ అవునా అండి మరి మాకు లేదా అండి పార్టీ
ఆ బాలి వుడ్ డ్రెస్ కోని ఇస్తే నేను వాళ్ళకు పార్టి ఇస్తా
అవునా ఓ నైస్ ఏ టైమ్ ఏ టైప్ ఆఫ్ డ్రెస్ తీసుకుంటరూ అండి మీరు
మంచి ఫ్రాప్ర్లే మన మంచి డ్రెస్ తీసుకుంటామండి. ట్రెడిషనల్ అండి ట్రెడిషనల్ వాళ్ళు ఏం ఏటన్న పోదాం అంటే ట్రెడిషనగా తీసుకుం
ఉహ్
మీది ఎప్పుడన్న పల్లెరుకున్నారండి. మా మమ్మీ గుడ్ నైట్ పూట
ఏస్కోలేద్
నైట్ పండుకునే టైం ల దయ్యాలు తిరిగే టైం ల అగ్గిపుల్లలు ఏరుకుంటా
అదేం లేదండి అలా ఏం చెయ్యను నేను అది డైలాగ్ కొట్టేసా అండి. ఆ డైలాగ్ ఉంటది గాదా బాహుబలి సినిమాల
మా మమ్మి డాడీ పుల్లేరుకునే దానికి పిచ్చిదాన్ని అనుకుంటున్నావా అంటది.
పొద్దున్నే నైస్ జోక్ అండి. అది బాహుబలి సినిమాలో ఉంటదండి. డైలాగ్ అది డైలాగ్ చెప్పేసేయండి. అయిపోతది అగో
సకం పుల్లలు ఎరుకునేది అయితే ఏందీ ఆంట్మెంట్ ఏరుకున్నది.
అవునా
స్కిన్ ఇన్ఫెక్షన్ ఉందండి మా మమ్మీకి చెప్తే తినదు పులుపు తింటది టమాటా కారం
అవునా అండి అంటే ఎట్లా అండి ఇట్లా పులుపు తింటేనే
ఆ తనకి ఉలుపు తింటే పడదండి కానీ చెప్తే వినదు టమాటా చారూ తింటది పప్పు చారూ తింటది
ఉహు ఆ ము మంచి చింతపండు అనేది బాగా తికేస్తు తింటది కావచ్చు
అ నేన అయిపోతే యాంటిమెంటునే యాంటీ మెంట్ చూడు నేను చయి బాగా తింటానండి
ఆహ చేసెకి వచ్చా అండి మీకు ఫ్రై
చెత్త ను గాని మా మమ్మీ జస్ట్ తీప్పేమంటె తిప్పతాను అంతే
అవునా ఇంకేం ఏమేమి కర్రీ చేయవచ్చు అండీ మీకీ
నాకు ఒక పిష్ ఆకూరలు తప్ప హు మీకు వచ్చా
మాకు వచ్చాండి అంటే కొన్ని అంటే మ్యాగి బాయిల్డ్ ఎగ్స్ పెడతాండి ఇక నేను ఏం చేయనండి
నేర్చుకుంటా అండి టైం ఉంది కద ఇంకా యూట్యూబ్ లో చూస్తున్నా రీల్స్ వస్తున్నాయి. మధ్య బానే వస్తున్నాయి అని ట్రై ట్రై చేద్దాం అనుకున్నా కాని అవి ట్రై అవి ఎట్లా ఇంకా ఇంట్లో వీలు కాదు మా అమ్మ ఉన్నప్పుడు ట్రై చేస్తే తే నువ్వు డైెట్ అంటది నువ్వు ఏమన్నా ఆడపిల్లవా కిచెన్ లోకి ఎందుకు వత్తాన్నావ్ అని అంటది
అంటే అబ్బాయిలు కిచెన్ లోకి పోవద్దని ఏమన్నా రూల్ ఉందా
ఆ మా మమ్మీ అట్లా మా మమ్మీ గట్ట రానియాదండి కిచెన్ లేకి ఊ మా మమ్మీ కిచెన్ రా ఏమనంటే మోగోళ్ళ ఎందుకు కిచెన్ లోన అంటదండి మా మమ్మీ అట్లా రానియాదండి మూవీ చూసార
ట్రిప్స్ వెళ్ళినార
ఆ ఎటు వెళ్ళలేదండి ట్రిప్స్ నేను మీరు వెళ్ళారా రీసెంట్గా మేడారం వెళ్ళాను చూసేసి వచ్చాను మా ఫ్రెండ్గా అంతోని వాడు పోలే అంటే ఇప్పటి వరకు ఇంకా రీసెంట్గా పోయోసి వచ్చినాం
అవునా
ఊ మీరు ఎక్కడికైనా వెళ్ళారా అండి ట్రిప్స్ కి
పంపదు అండి
అమ్మో అవును అవునా అండి ఎందుకండి అంటే పర్మిషన్ ఎవరనా ఉండాలండి మీకు అంటే లైక్ బాడీ గార్డుకి తిరుగా
హు బాడీ గార్డ్స్ మా అన్నలు ఉన్నారండీ ఆ బాడీ గార్డ్స్ తిన పంపుతో లేకపోతే బొంబదు, నాకున్న బౌరింగ్ లైఫ్ కి మ హస్బెండ్ వాళ్ళ దగరికి వెళ్తారు కానీ నైట్ పూట ఎందుకు అంటారు.
ఆహా అవునండి
మ మమ్మీకి మండే మాగాంధీ
ఆ అదే అండి కేర్ బాగా చేస్తది అనుకుంటాండి మి మామ్
మే మేము లేకపోతే మా అమ్మ ఉండదండి కోరు కోరు చదాంక గడికిసారి గరికితుంది ఇప్పుడుంతర ఇప్పుడువతార
ఆ ఆ అంతే అండి అదంతే పేరెంట్స్ లవ్ అంటారు
అంటే బిడ్డ పైన చెటలు చేస్తే నీ మ బిడ్ తల్లి పైన చెటలు చేస్తే గతం
అట్లా రెస్పెక్ట్ ఇయ్యారు కదండి పెద్దోళ్ళకి మ్ ఎక్కువ ఎక్కువ మదర్లు అలా కొడుకులకి ఫేవరెట్ అండి వాళ్ళు వేస్తే ఏమన్నారు అ
అవనండి ఇప్పుడు మ అన్నతోని మస్తు ఎన్ని సెటేర్ వే ఒక మాటను అదే నేను అంచి ఆగబడ్ సంగతి చెప్ అంట
అవునా ఒకే అండి